హలో వెళ్ళావా ఎక్కడున్నావ్
తిక్కరషాప్
ఎవరు ఎవరు ఒకనివే వెళ్ళావా మ్మ్
అవును ఒకనే ఉన్న
తింటున్నావా వచ్చిందా ఆర్డర్ ఇచ్చినవ సరే మంచురియా నా మ్
టైం పడతాది
మ్ మంచూరియానేనా వేరేది ఏమైనా తీసుకున్నావా
లే అదే ఆ
ఏనుడా
వెజ్ మంచూరియ
హలో
వాయిస్ ఒస్తలేదు క్లియర్ లేదా
నేను ఒస్తలే చెప్పండి అన్న
సరే ఏంటి
అప్పడ్ ఉండి అడుగుతున్న కదా ఎం చేస్తునవ్ ఎం చేస్తున్నావ్ అసలు ఎం జాబ్ ఏ చేయట్లే నీకు వాయిస్ క్లియర్ లేదా ఒక్కటే చెప్పు నాకు
ఉంది ఆ ఉంది
అప్పటినుండి అడుగుతున్న కదా ఏమి చేస్తున్నావ్ అంటే మరి ఏమి చెప్పకుండా ఉన్నావ్
ఏం చేయట్లాలేను అని చెప్పిన కదా
వినుపియట్లే నాకు నీ వాయిస్ మరి
ఏం చేయట్లేను
అవున చెప్పాలి నా గట్టిగా మరి
ఏం చేయట్లే
సరే సరే
తిను మరి వచ్చక
లేలే పడేస్తా నేన్ ఆ ఆ
ఎందుకు అంత సర్కస్టిక్గా చెప్తావ్ ఆన్సర్స్
మరి నువ్వు ఎలా అంటునావు తెలుసా నువ్వు మరి హహహ ఆ
మరి ఎలా ఉన్న నేను
ఆహ్ తిను మరి వచ్చాక. అంటే నేను ఇన్ని రోజులు తినకుండా ఏం చేసినానో చెప్పు.
పడేశావ్.
ఏ నన్ను ఏడవడేసినవే.
పడేసిన
నేను ఏం పడ పడెయ్ అన్న
పడా పడేయాకు
నేను ఎం పడరాల
పోయిండే పో.
నువ్వు పడ్డానంటయితే పడాన్లే.
ఎన్ని.
ఆహ్ మరి స్టెప్స్ నుండి పడ్డావు నేనైతే. పడ్లే ఇప్పడిదాకా.
నిన్ను పడేస్తా.
ఆహా వద్దులే.
కొత్తవి నిన్ను ఒక్కటే. టూ టూ త్రీ టైమ్స్ ఏ పడ్డా.
ఇక్కడ త్రీ అంటున్నావంటే ఇంకా ఒక ఫైవ్ టు టెన్ అయి ఉంటది. కరెక్టే గదా. అదే గదా ఫైవ్ టూ టైమ్స్ పడవ్ అదే నాకు తెలుసులే. నేను చిన్నప్పుడు నుం నేను చిన్నప్పటి నుండి అన్నిసార్లు పడలేదు నువ్వు వాడినవ్. ఒక అబ్బాయి అది కూడా.
అంటే అబ్బాయిలకు కింద పడకూడదని ఏమైనా రూల్ ఉందా.
ఆహ్ అబ్బాయి అమ్మాయిల అంతా కింద పడొద్దు అబ్బాయిలు ఎక్కువ పడాలి.
అయితే నువ్వు పడలేదు కాబట్టి నేను పడ్డా చాలా.
చాలు.
చాలా.
చాలు. వచ్చిందే. నా ఆడర్ నా ఆర్డర్.
చిన్నాయ్ ఎన్ని ఉన్నాక వచ్చిందే. పిల్ల మెల్లగా పోయిందే. ఉమ్.
ఉమ్ ఏమలే పిలిచా.
ఏంటి.
తింటా.
తినై మరి నేనేమైన్నా ఆప్తున్నాన నేను.
ఉహ్మ్ ఆపలేవు.
మరి.
మరేం లేదే చెప్తున్నా అంతే.
సరే తిను నేను కూడా తింటా ఇంకా మ్యాగి నువ్ అది తింటే నేను మ్యాగి తింటా.
ఆహ్ నువ్వు తింటావనే చేప్పే కదా నేను బయటికి వచ్చిన.
ఉమ్ రావాలా ఏంటి.
ఉమ్
కావలా ఏంటి మీ ఇంటి పక్కన ఉండేదండి అది నా ఇల్లు డైలీ వస్ ఉండె మంచిగ
డైలి వస్తుండేనా నా దగరికి
ఉమ్ బర్త్డే వస్తుందా.
ఓచ్చేయ్ ఏం జేస్తవ్.
డైలీ అంకుల్తో చిల్లావుతుండే.
రెథోమ్
అనుకుంట
ఏ అంకుల్
మీ డాడీ అంకుల్ ఉమ్
అంకుల్ అని పిలుస్తవ నువ్
ఏం అనాలి మరి
ఏం గాదు నువ్ అంకుల్ లని బిలుస్తవా ఆయనని
ఏమనాల్ మరి
ఏమో నాక్ తెల్వదు ఉహు హూ
అంటే స్టార్టింగ్ చిన్నప్పడ్నుంచి ఇంటి పక్కపక్కనుంటే అంకులనే విలుస్తరు గద
అవ్
తర్వాత షాకింగ్ న్యూస్ ఇవ్వాలె తిను ఇగ పడేయకు
ఆ అదెలె ఎంత టైమయింది కాల్కి
ఏమో ఆ సిక్స్ ఫార్టీ ఫోర్ ఐతుంది సిక్స్ ఫార్టీ ఫోర్
ఈ ఎకౌంట్ కంప్లీట్ చేద్దాం ఈరోజు రేప్ ఇంకో ఎకౌంట్ కంప్లీట్ చేద్దాం
టూ ఎకౌంట్స్ కంప్లీట్ జేద్దాం ఏముంది ఏం పనుంది మనకి
ఆ ఒకే
ఉమ్
ఇప్పుడు ఎల్లుండి పోతె ఫిక్స్ ఆ
ఆ ఫిక్స్ ఎల్లుండె
ఎప్పుడు ఏ టైమ్
అ
ఏ టైమ్కి
ఏమో వస్తావా?
ఏడికి
ఉమ్
ఏడికి
ఇంటికి
లె
వై ఒస్తే రా తీస్కపోత
ఏ నువ్ అది ఏస్కోని ఉంటవ్ రాన్నేన్ అదేస్కోనుంటవ్ రాన్నేను అస్సలే నాకు ఒక హారర్ డ్రీమ్ ఒచ్చింది దాని గురించి
రావోచ్చు కదా అదేస్కున్నా గాని
అది ఎస్కున్నావ్ కాబట్టే రాన్నేన్
అదేస్కున్నా గనీ రావాలి.
ఎందుకట్లా నేనెందుకు రావాలి నేనుమన్నా నీ జాతినా.
ఉమ్
నేనేమన్నా జీనీ నీ జాతినా నేను
రీచార్జ్వా హి హ్ హి
ఉమ్
ఉహ్ రీచార్జ్ హా ఆ
ఏమన్నవ్?
ఏంటి నువ్ ఏమన్నవ్ రీచార్జ్ మో
ఏదేమనా నీ జతీనా? నీ జాతి కాదుగద జాతి జాతి జాతి జాతి
ఓకే ఓకే జాతి
నీ జాతిని కాదు గదా నేనెందుకు రావాలి.
సరే
ఉ
సరే ఇదే మాట మీద ఉండాలి ను
అడ్డ మీదనే ఉంటా నేన్ మరి
మ్
ఇదె మాట మీద ఉంట అన్కొ
సరే ఉండు
నీకు నాకు ఒక సంబంధం లేదు ఓకేనా ఉ
ఉ
నువ్వు విలేజ్కేళ్తే నీకు, నాకు ఒక్క సంబంధం లేద్ పొ అంటున
అ
ఎందుకు ఎందుకు
వృత్తాన్ను ఎక్కువ మాట్లాదె
నీ బేంగాల్ మెట్లాగ మాటడ్తున్నావ్?
ఆ
సరేనా ఎక్కువేం కాదు లిమిట్ లనే మాట్లాడ్తునావ అన్ ఎక్కువేం కాదు లిమిట్ లనే మాట్లాడ్తున్నావ అన్
సరే మాట్లాడు తీస్కో ఎ జూస్ తాగిపో ఇంటికి మ్
ఎవర్ నేనా
నువ్వే ఏ నువ్వే అభి
ఏ ఒద్దులే ఎందుకు
ఏందింది ఒద్దు
ఒద్దు
ఏందోద్దు
ఎద్దు అంటే? ఒద్దే
ఏన్ది వద్దు
జూస జూసొద్దు అని
ఎందుకోద్దు
ఫైవ్ మినిట్స్ కట్చెస్త ఇంకో ఫోన్ల మాట్లాడ్తా